హలో అండి హలో హలో అండి
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి బాగున్నారా
బావున్నాం ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి మీరేం జేస్తున్నారు
టీ పెట్టాలండి టీ తాగాలి తలనోస్తుంది
అవునా అండి
ఔను తాగారా మీరు
ఇంకా లేదండి కాసేపైన తర్వాత మా వోలు ఒ చ్చిన తర్వాత పెడ్తా అండి నేను
ఉహు మొన్నే ఈ మధ్య పెళ్లి కేళ్లోచ్చినా ఇంకా త్రీ, ఫోర్ డేస్ అటె ఎళ్ళేసరికి నాకు చాలా హెడ్ ఎక్ డి అందుకే ఇప్పుడు ఇంతక్ముందు దానికి హెడ్డేక్ కి సంబంధించింది ఆవిరి పట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ టీ తాగుతున్నా
అవునా అండి ఎవరిదండి మ్యారేజ్ పెళ్ళి
పెళ్ళీ మా ఫ్రెండ్ అయిందండీ వాళ్ళు అసలు చాలా బాగా చేశారు ఉ అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాంన్నమాట అక్కడికి వెళ్ళేసరికీ ఈ ఒక అంటె ఫైవ్ డేస్ మ్యారేజ్ అన్నట్టు అది సంగీత్ మెహందీ, హల్దీ, మ్యారేజ్, రిసెప్షన్ ఇట్లా అన్న జే సరండి చాలా బాగుంది
ళ్ళు ఎంజాయ్ చేశారండి ఐతే
ఆ ఎంజాయ్మెంట్ ఆ డ్యాన్స్ అవి చేసి చేసి తలనొస్తుందండి ప్పుడు అప్పుడు ఎంజాయ్ బానే చేశాను గని అది ఇప్పుడు తెలుస్తుంది నాకు
అన్ అంటే హిందూ దాని ప్రకారమే చేసారా క్రిష్ చిన్న మ్యారేజా లేకుంటె ముస్లిం వాళ్ద ఎవర అండి
ఇప్పుడు ఈ ఫైయ్ డేస్ చేస్తున్నారంటే అది హిందూదే అండి
హిందుదేనాండి
దండి మీ వైపు ఏ మ్యారేజెస్ ఉంటయి
మా దాంట్ల గుడా అంటే మా వైపు గుడా చేస్తారండి కానీ మా దాంట్ల అంటే కొన్ని బుద్ధ మీరు ఇండి ఉంటరో లేదో బుద్ధిస్ట్ అంటరు అట్లాంటి మ్యారేజెస్ ఉంటాయి
అవునా అవే విధంగా చేస్తరు
అ ఏ విధంగా అంటే అక్కడ ఒచ్చినట్టు అంటే పంతుల్లే గాని అట్లా అట్ల పంతులు ఉం డరండి మా దాంట్లో వేరే ఉంటరు వళ్లోచ్చి మ్యారేజెస్ జరిపిస్సరు
అఇది గుడా ఫైయ్ డేస్ ఉంటద అండి మ్యారేజ్
టే ఈ మధ్య కొంచెం అట్లా ఎస్సున్నరు హల్దీ అ ఇట్లా అవి కొంచెం చేస్సున్నరు హల్దీ ఐతే కంపల్సరీ ఉంటందండి అవి ఉంటాయి కాక్పోతే మాది కొంచెం డిఫరెంట్ గా ఉంటదండి
అవునా ఏమేం చేస్తర అన్నట్టు
ఆ ఏమంటిదంటే ఇప్పుడు మీరు టె ఇప్పుడు తెలుగు పెళ్ళిళ అంటి హిందూ పెళ్లి ఇప్పుడు జీలకర్ర బెల్లం అట్లా పెడ్తరు కదండి మాంట అట్లా ఏమి ఉండదు అట్లా అలాంటి పెట్టడం ఉండదున్నట్ టు కాపోతే తాళి కట్టడం ఈ మెట్టలు పెట్టడం అలాంటి కొంచెం కామన్ ఉంటాయి ఉంటాయి గానీ అట్లా అంటే దేం ఉండవ్ జీలకాల బెల్లం పెట్టడం, ఇట్లా నక్షత్రం చూపించడం
ఇట్ కలర్ శారీ కట్టుకుంటరు అని విన్నాను
అవునండి మొత్తం వైట్ అన్ వైట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరు వైట్ అన్ వైట్ లోనే ఉండాలి ఇద్దరు
అంటే అది క్రిస్టియను లాగా ఏమో
క్రిస్టియన్ కాదండి ఇది బుద్ధాయిజం అంటే బౌద్ధిస్ట్
ఔనా ఇందులో వైట్ ఎస్కుంటర వైట్ ఏస్కుంటరా ఐతే
వైట్ అండ్ వైట్ ఏ అండి ఇద్దరు ఇద్దరు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు ఈ ఈ కట్టుకునే బాసింగ్లు కూడా కొంచెం అంటే మహారాష్ట్రలో చూసింటారు కదా కొంచెం మహారాష్ట్రలో కూడా అట్లనే ఉంటదండి
అవునా
అండ్ వైట్ వాళ్లుు పట్టుకునే ఈ బాస్ సింగం అంటారు కదా ఇటు వేరే ఉంటది అటు సైడ్ వేరే ఉంటది బాసింగాలు కూడా
అవునండి నేను కొన్ని వీడియోలలో చూశాను
అవును అవును అట్లనే ఉంటది మ్యారేజ్ కాకపోతే మేము ఏంటి ఇప్పుడు ఈ అంబేద్కర్ గారు బుద్ధుడు వీళ్ళు గౌతమ్ బుద్ధ అంటారు కదా మేము వాళ్ళ ఫొటోస్ పెట్టి మ్యారేజెస్ జరిపిస్తారన్న అంటటు మా దాంట్లో
వాళ్ళని దేవుళ్ళు ల భావిస్త
ఆ అవును వాళ్ళ ఫోటోస్ పెట్టే మ జేస్ చేస్తారు మా దాంట్లో ఇట్లా అవన్నీ ఉండవు వాళ్ళు పెట్టి మాదంటే సాంగ్ ఉంటది అది ఆ సాంగ్ పాడేసి పంచ సశీల అంటారు ఆ సాంగ్ ని
అవునా మీకు గుర్తుందా ఆ సాంగ్
ఆ సాంగ్ అంటే వచ్చు కాని మొత్తం రాదండి నాకు కరెక్ట్గా దాన్ని పంచశీల అని అంటారు ఆ సాంగ్ పాడేసి అంటే ఆ తర్వాత మీనింగ్ కూడా చెప్తారు అంటే దాంట్లోనే మీనింగ్ ఉంటాది అంటే ఎట్లా కలిసి జీవించాలి ఏంట ఇప్పుడు తెలుగులో ప్రమాణాలు చెప్పేస్తారు కదండి ఆ ప్రమాణ లాగా ఈ సాంగ్ లోనే ఉంటది అంటారు అది చెప్పేసి లాస్ట్ కు తాళి కట్టేసి అది చేస్తారు
నాకు తెలిసి బుద్ధం శరణం గచ్చామి సంగం
ఆ అదే అండి అవునవును అదే కా దాన్న పంచశీల అంటారు
అవునా నేను విన్నాను అయితే నేను చిన్నప్పుడు మా అక్క వాళ్ళ తోని నేను మ్యారేజ్ క వెళ్తే ఇలాగే జరిగింది అది ఈ మ్యారేజ్ అగేనా
అవునండి అట్లానే అదే ఉంటది ఈ సాంగ్ ఓన్లీ మ్యారేజెస్ కి కాకుండా ఇప్పుడు అంబేద్కర్ జయంతి రోజు వా ఆడతారు కొన్ని ఇట్లా ఈవెంట్స్ ఉంటాయి కదా అబేద్కర్ గౌతమ్ బుద్ధవి సంబంధించి బుద్ధ పౌర్ణిమ అట్లా ఉంటాయి కదం అలాంటి ఈవెంట్స్ లో కూడా ఈ సాంగ్డతారు అ అంటే దాంట్లో అంత మీనింగ్ ఉంటుంది అన్నట్టు ఆ సాంగ్ నాకు కంప్లీట్ గా రాదు అంటే ఒక త్రీ లైన్స్ వచ్చు కానీ ఎక్కువ రాదని అంటూ
అవునా టూ త్రీ లైన్స్ చెప్తారా ఒకసారి
ఆ అంటే నేను మొత్తం పాడను జస్ట్ చెప్తాను మీకు
ఆ చెప్పండి నాకు వినాలను ఉంది
అయి బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంగం శరణం గచ్చామి పాణతి పాత వేరమణి సి కా పదం సమాధయామి ఇట్లా ఉంటదండింకాంచెం ఉన్నాయి కాకపో నా లిరిక్స్ కరెక్ట్గా గుర్తు
వా చాలా బాగుందండి వి అంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఇది మ్యారేజ్ అప్పుడు యూజ్ చేస్తారా
ఆ అవునండి మ్యారేజ్ లో చేస్తారు ఇట్లా అంబేద్కర్ చే
దీని మీనింగ్ ఏమయి ఉండొచ్చు మీనింగ్ తెలుసా అండి
అంటే ఇప్పుడు చెప్పారు కదండి ఇప్పుడు ఎట్లా జీవించాల అనేది ఏంటి ఇప్పుడు బుద్ధం శరంగా పచ్చామి ఆ అంటే బుద్ధునికి వంది ప్రమాణ ప్రమాణాల నుంచి ప్రణామాలు అట్లా ఉంటది కదా ధమ్మం అంటే ధర్మం తప్పకుండా ఉండడం సంఘం అంతే
అవునాండి ఈ చిన్న చిన్న వాలో కూడా అంత మీనింగ్ ఉందంటే చాలా బాగుందండి అసలు మీ వైపు అంటే అని ఇలాంటి మ్యారేజెస్ జరుగుతాయా
ఆల్మోస్ట్ ఇట్లనే చే చేస్తారంండి ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటాయి మ్యారేజెస్ కొన్ని కొన్ని ఇప్పుడు మీ హిందువుల చేస్తారు కదా అట్లు ఉంటాయి కాకపోతే ఇప్పుడు హిందూ అంటే దాంట్లో కూడా నాకు కొన్ని తెలియదుండి ఏమో హఐరన్ కుండలు అవి అంటారు కదా కాకపోతే నాకు క్లారిటీ తెలవాడు అయో చేస్తారు కదాండి అంటే ఒక్కొక్క మ్యారేజెస్ లో ఒక్కొక్క లాగా ఉంటాయి
ఆ మాది ఫైవ్ డేస్ మ్యారేజ్ నిన్న వెళ్ళొచ్చు చాను తలనొస్తుంద అని చెప్పాను కదా ఫస్ట్ రోజు సంగీత్ ఆ రోజు ఇక డీజే పెట్టి అందరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు వచ్చి వాళ్ళు డ్యాన్స్ ఇస్తారు నెక్స్ట్ హల్దీ హల్దీ రోజు ఇంకా మెహందీ కోను అందరు తెచ్చుకొని చేతులు అంతా పెట్టుకుని ఫోటో షూట్ తర్వాత హల్ది ఇక అందరు చేసుకుంటారు పసుపు దోటి బెట్ట టీ ఫోటో షూట్ ఇ చాలా బాగుంటది ఇక మ్యారేజ్ వచ్చేసరికి ఫంక్షన్ల్స్ కొ వాళ్ళ ఇంట్లో దగ్గర డ్రోన్ ని పిలిపించడము ఇంకా బాగుంటది టీవీలలో పెట్టిపిస్త
ఈ మధ్య బాగా ఏమంటారు ప్రీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ బాగా చేస్తున్నారు కదండి ఎక్కడైనా
అవును అవును ఇగ మూవీస్ లాగానే
మొత్తం మూవీస్ లాగా మొత్తం బాగా అప్డేట్ ఘోరంగా చేస్తున్నారు కదా అందరూ
అవును ఫోటో షూట్ అనేది ఇప్పుడు ఫోటో కెమెరా అది కూడా కొనుక్కుంటే బాగుంటది ఆ కోర్సు నేర్చుకుంటే చాలా యూజ్ ఉంది పెళ్ళిళ సీజన్ అప్పుడు మనకు గిరాకి ఎక్కువ రావచ్చు ని బాగుందండి
అవునండి కానీ హమ్
బ్రతకచ్చు వన్ ల్యాక్ అట్లా చాలా చా
కానీ ఎవరు కానీ ఈ మధ్య ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చెప్పేసి బడ్జెట్ గురించి కూడా ఎవరు ఆలోచించట్లేదు అందరు మా ఒక మెమరీ లాగా ఉండాలని ప్రతి ఒకరు వాళ్ళకు మా అంటే ఎకనామిక్ గా కరెక్ట్ గా ఉన్నా లేకున్నా కూడా అంత దానికే స్పెండ్ చేస్తున్నారు మనీ
అవును ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ చేసుకోలేక బాధపడుతున్న వాళ్ళు పోస్ట్ వెడ్డింగ్ కూడా చేసుకుంటున్నారు పెళ్ళ అయిపోయిన తర్వాత
వాళ్ళు చేసుకుంటున్నారు అది కరెక్టే గాని కొంచెం వాళ్ళ అంటే ఇన్కమ్ కరెక్ట్ ఉందా ఎకనామికల్ గా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదో కూడా చూసుకోవాలి కదండి అది మనం జస్ట్ ఎక్స్పోజ్ చేయడానికి మనకు మెమరీగా ఉంటంది ఓకే బట్ అంత ఖర్చు చేసి బాగా అప్పులు చాసి చేసుకోవడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి అంటే చెయ్యాలి మెమరీ ఉండాలి కాకపోతే మనకి మన దాంట్లో మనం సర్దుకోవాల అన్నట్టు
అప్పులు అప్పు అప్పులు చేసేమ ఈ మధ్య చేసుకోవట్లేదేమో కాని
ఏమో అండి అంటే కొన్ని కొన్ని కొందరు కొందరు అంటే మెమోరీ అంటే లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటు కదా అని చేస్తారు కదంటే కొందరు
అవునండి ఇంకా లాస్ట్ రోజు రిసెప్షన్ కి రిసెప్షన్ అందరు వచ్చి గిఫ్ట్ ఇవ్వడము అయిపోయినాక ఇంకా అప్పగింతలు ఐతారు టైమ్ లో చాలా బాధగా ఉంటదండి అందరు ఏడుస్తారు మీ వైపు అప్పగింతలు ఉంటాయా
ఆ ఉంటాయిండి సేమ్ ఆ ఇంతే ఉంటాయి ఆ అప్పగింతలు ఉంటాయి ఆ టైమ్ లో చెప్పలేము ఆ బాధ వేరే ఉంటుది
మీకు అందులో మ్యారేజ్ ఇక్కడ అమ్మాయి వైపు జరుగుతుందా అబ్బాయి వైపు వాహ
ఆ మా మా సైడు మ్యారేజ్ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే చేస్తారండి అమ్మాయి వాళ్ళ ఇంట్లో జేయ్యరు
ఇట్లో చేస్తే ఎట్లా తీసుకెళ్తారండి అ అప్పగెం
నెక్స్ట్ డే మళ్ళ అమాయి వాళ్ళ ఇంట్లో ఉంటది కదా చిన్న రిసెప్షన్ అయినా దాన్ని ఇట్లా మార్వెళ్ళి అంటారు కదా అండి ఆ రోజు అక్కడి నుంచి ఉంటది కంపల్సరీ మా క్యాస్ట్ అంటే మా దాంట్లో కంపల్సరీగా అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే మ్యారేజెస్ ఉంటాయి నైన్టీ నైన్ పర్సెంట్ అట్నే ఉంటాయి ఎవరో ఒకరు అంటే ఒక అమ్మాయి ఉంది ఆయన అట్లా కూడా ఎక్కువ ఒప్పుకోరు కాకపోతే ఎవరు ఒకరు చేసుకుంటే అమ్మాయి తరపున చేసుకుంటారు కాని ఆల్మోట్ నాయేంటింనైన్ ఆబ్బాయి వాళ ఇట్లోనే జరుగుతయి మ్యారేజెస్ అన్ని
అవునా అబ్బాయి వాళ్ళ ఇంట్లోనుండే ఎ అప్పాగింతలు చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారా
ఆహా లేదు అంటే చ్చు మళ్ళీ అబ్బాయి అమ్మాయి కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు కదా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ రిసెప్షన్ లాగానో చిన్న మార్ లాగా అంటారు కదా అది అయిన తర్వాత మల్ల అమ్మాయి అబ్బాయి వాళ్ళంటికి కొ స్త కదాప్పుడు అప్పగింతలు చేస్తారు మ్యారేజ్ అయిన రోజు అప్పగింతలు ఉండవు నెక్స్ట్ డే
మా వైపు అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంట కదండి పెళ్లి సంగీత్ ఇవి అంత ఇంకా వాళ్ళ ఇంటి వెళ్ళినంక అప్పగింతల అయిన తర్వాతే రిసెప్షన్ అనేది ఉంటదండి
అబ్బాయి వాళ్ళ ఇంట్లో మీకు రిసెప్షన్ ఉంటుది మా దాంట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ ఉంటదండి
అవునా మీరు రీసెంట్ వెళ్లారా మొన్నటి వరకు చాలా పెళ్ళిలు జరిగాయి కదా
అంటే కార్డ్స్ వచ్చినాయి అంటే ఇంకా కాలేదు కార్డ్స్ వచ్చినాయి అవి వెళ్ళాలండి మ్యారేజెస్ ఉన్నాయి ఇంకా
ఉన్నాయా ఏం గిఫ్ట్ పెడదాం అనుకుంటున్నారు
ఏమో అండి ఇక చూడాలి సరే అండి మరి
ఓకే బాయ్